లేవం పరం అండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి కూర్చొనిన్నాడను ఎం చేస్తున్నారు మీరు
ఏం లేదండి నేను మా అక్క వాళ్ళ ఇంటికి పోయి వస్తున్నాను ఇప్పుడే
అవునా మీరు తిన్నారా అండి మరి
తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నానండి ఇంతకుముందుకే మధ్యాహ్నం తిన్
ఏం కూర మరి
ఏం లేదండి లేదు దొండకాయి ఫ్రై చేసానండి ఏం చేస్తున్నావ్ కూచున్ ఆ
హు ఏం చేసారు ఇయ్యాలంతా
మేమా అండి దొండకాయి ఫ్రై చేసాను
ఉహ్
ఉహు మీరూ ఏం చేశారండి వంటా
మాది ఈ రోజు మటన్ అండి
ఎంజాయా అండి ఏ ఏంటిది మరి స్పెషల్ మటన్ ఎందుకు చేసార్
మా డాడీ వాళ్ళు గొర్ల దగ్గర దేవుణ్ణి పెట్టుకున్నారండి
అవునా
ఉ అయితే ఒచ్చింరు వర్షం వడుతందా మీ దగ్గర
లేదండి మీ దగ్గర పడుతుందా వర్షం
లేదు ఎండ బాగా కొడుతంది ఉడుకోపోతాంది బాగా
అవునుండి మాకాడ కూడా ఎండ బాగోడుతుంది అంటే రాత్రి వర్షం పడ్డదండి
ఆ
కొంచెం వంటి రాత్రి సమయంలో చల్లగా ఉంటుందండి ఉదయం సమయంలో ఎండ కోడుతుంది
మస్త్ ఎండ కొడతాంది ఇప్పుడు కూడా మాకు
ఉ
ఏం చేస్తండు మీ బాబు
పాడుకున్నాడండి పాడుకోనున్నాడండి అర్ధం కాలేదండి ఇంకేం లేదండి ఉదయంన్న లేదు కానీ ఉండ హలో గమస్థాన గ్రామస్థనం అక్కడ వస్తే ఆఫీస్ లనే ఉన్నానండి
అవునా
ఉమ్
ఉమ్
డీటెయిల్స్ మంప్పార
మీ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు
మా ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు అండి నే ఒక్కదాన్నే ఉన్నా ఆమె మీ దగ్గర ను్వు బాబ పడు మా ఫ్రెండ్ ఆడా కూర్చొని ఉన్నది
అవునా
నక్ మిరాయి ఇష్టం
ఇంకా చెప్పండి ఏం లేదండి ఉత్తినే ఖాళీగా కూర్చున్నాను హ్మ్ ఇగా మీకు ఫోన్ చేశాను
ఉహు ఎలా ఎల్లారండి బస్సులో ఎల్రరా ఎలా
దాహేరే కాదండి ఇద మా ఊర్లోనే మాక్క వాళ్ళది
ఊర్లోనేనా ఊర్క ఎళ్ళారా
ఆ
ఊరికి ఎళ్ళారా ఎందుకెళ్ళారా అంటున్నాను
ఉత్తిగానే వెళ్ళను ఏం చేతలా ఊళ్ళనే మాఅక్క వాళ్ళది
ఉహు
వాళ్ళ అత్తమ్మ దగ్గర పోయిన మా అక్క వాళ్ళు సీరియల్ లో ఉంటారు పట్
ఊహు
హ్మ్ ఏం చేతల్లు అని పోయినా బాగా ఉడకపోతది మస్తు ఎండ కొడతుంది ఉడక బాగా పోత్తంది
అవునండి
ఉమ్ ఎండకాలంకన్నా ఎక్కుకొడతాంది
బ్యాంక్ కూడా సార్ చి ఆ చెక్కయిన పాస్బుక్కైనా చెక్కయి బుక్కైనా బ్యాంక్ అవును మీకు పంపిచ్చేసా కదా స్టేట్‌మెంట్‌ ఆ కస్టమర్ వచ్చారంండి
అవునా
ఉమ్
ఉమ్ చెప్పండి ఇంక కొత్తగ
మీరు సడన్ గా ఫోన్ చేశారు చెప్దాం అనుకునేసరికి ఉమ్ ఏం ఏంచేయాలో అర్థం గాట్లేదు
అవున
మళ్ళీ పోతది కద
ఆహా
ఉ
ఉ
ఇంక లీవులు ఇస్తర అండి మీకి ఇష్టం ఉన్నప్పుడు
ఇయరాండి
మరి ఎట్ల అండి ఎప్పుడన్నా అర్జెంట్ పనుంటే ఎట్ల
ఇంగ అడ్జస్ట్ కావాలండి ఉమ్ ఎంత చెప్పిన ఇయ్యరు ఇంకా అండి మరి ఏమ్ విశేషాలు ఇంక
ఇంగ ఎం ఉన్నాయండి
ఉ
మా ఇంటి పక్కనోళ్ళు అప్పాలు చేత్తలు రమ్మ చెప్పలే
హు
ఉహుహు పోవాలే ఆడికన్న కొద్దిసే
వాట్సాప్ నం
ఇప్పటికే నాలుగైతేనే ఉన్నదండి
అవునండీ
చేసింది లేదు ఎ
మా బాబు అయితే ఉదయం నుండి సతాయించి సతాయించి ఇప్పుడు పడుకున్నాడండి
అవునా ఏమనరా అండి మరి బాబుని తీసుకోపోతే
ఏమంటరండి ఏ అంటే ఈ మంచినే చేసుకుంటా కాబట్టి ఏమనరు మన పని మనం చేసుకుంటే ఏమనరు కదా అ పని చే ఆయన పడుకున్నప్పుడు ఇగా ఆ పని చేసుకుంటరు
అవున
హు
హు
మీరే చెప్పాలండీ ఇంకా మీ పిల్లలెట్టున్నారండి
ఆ బానే ఉన్నారటండి నిన్న మా బావోచ్చాడు
ఆవునా
నిన్న మ ఆయన స్కూల్ పోతాడట ఆయనకు ఓన్లీ ఒక బుక్స్కి పదివేలు అయినాయట అండి ఏ బుక్స్ ఉమ్ బుక్స్కే పదివేలు అయందింట ఇంకా ఆట క్కు వెయ్యి రూపాయలట అండి
వామ్మో
ఉమ్ నర్సరే మల్ల అయినాయి
అమ్మో అందుకే అండి ఈ రోజున ఈ కాలంలో అసలు సదిపియాలంటేనే భయం ఎస్తుంది పిలలంటనే బయ్ ఉమ్ అసలు ఏమి సదిపిస్తామండి ఏమి సదిపియం
అవునండి ఏం జదిపితమో ఏం కథనో ఏం నచ్చను అన్నిటి కొంచెం డబ్బులు ఉన్నాయిగా చదువు కూడా డబ్బులు ఇగ పెదోడు ఎట్లా చదువుకోవాలి
గవర్నమెంట్ స్కూల్ అందుకే పెట్టిలాంట మనం తొటి
అవును ఉమ్
ఉమ్ హు ఏం చేస్తామండి అని ఒక రెండు సంవత్సరాలు చదిపిద్దాం లాస్ట్కీ చదిపియాం
ఉమ్ అయినా ఏకువ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కే పోతాలిగా ఎవరో పట్టణంలో ఉన్నొలె ప్రైవేట్ పోతాలు ఇప్పుడు
ఉమ్ దాదాపు అంటే ఇప్పుడు ఒక ఐదో తరగతి వరకు అన్నా ప్రైవేట్ లో జరిపియాలి కదా అండి పిల్లలకి కొంచెం వాళ్ళ తెలివి వాళ్ళకి వచ్చే వరకు ఇక గవర్నమెంట్లు వేసినా వాళ్లంతాట వాళ్లే చదువుకుంటారు
అవునండి కొంచెం ఫస్ట్ ముందుది అడిగే నన్ తే రావాలంటారు కదా
అవును
బేస్మెంట్ మంచిగా ఉంటే మంచిగ ఉంటది అంటారు కదా అట్లనే ఇగ
ఉమ్ ఆ తాగండి
ఉమ్ చిన్నప్పుడే మంచి చదువుంటే ఇక పెద్ద పెరినక చదువుకోవచ్చు వాళ్ళంతట వాళ్ళే ఉమ్ ఏరణవల్ మందు బస్తాలు బుక్ చేసుకుంటేనే వస్తాన్నాయి అండి ఇప్పుడైతే
అవునండి
ఆ మళ్ళా తేల్వనోళ్లు ఎట్లా బుక్ చేసుకుంటారో ఏమో ఇయాలా మా ఊర్లో ఎక్కుతే ది నాలుగు వచ్చినాయి మాకు మరి తెలవనోళ్ళు ఎట్లా బుక్ చేసుకోవాలండి పాపం
కారావి ఉన్న దానికి మనం అసలు వెనుకటోల్లో మంచి వెళ్ళండి
అ
ఎట్ల అయితే వస్తున్నారు కానీ మనము ఏమి ఏమి మము చానా చదవలేం సరికి
ఆ ఒక్కొక్కడ్ పోయ్ రాపచ్చుకురావలే ఒక్కో కడవే తీసుకొని రావలట బస్తారు ఇగ గిన్ని తిరుగుడు
అవ్ ఎందో ఏమో అంత కథ వర్షాలు పడతలేవు కదండి ఈ సరి వాన కాలం ఏమైతుందో అండి
ఎ నేరడు పండ్లు తెలుసా అండి మీకు
ఆ తెలుసుగాని ఇప్పుడు ఇక్కడ ఎడా దొరుకుతాయండి చిన్నప్పుడు తిన్న ఇప్పుడు ఎడ దొరుకుతున్నాయి తినడానికి
ఉమ్ నేరేడు పండ్లు బాగా కాసిన కాలం వర్షం పడదటండి ఎక్కువ కాలం కాదట ఈసారట బాగా కాస్తునయయట నేరడ బండ్లు
అవునా మాకైతే దొరకనా దొరకలే అని కాసినా కూడా
మేం బోచ్చడు తిన్నం వస్త
అ ఈడీకు రా వామ్మో పౌవు కిలోనే వంద రూపాయలన్నది మొన్న
ఆ అంతే ఉన్నాయి
ఇంకొ వంద రూపాయలు పెడితే కూరగాయలు వతయి
అబ్బా బాగా ఆలోచిస్తాల్లు గా మంచి కదా మరి అవ్వి తిన కొనుక్కపోయరా
ఈ నవ్వు ఉంటావా అండి పట్టణంలో న ఖర్చు లేదు చేశే ఉద్యోగానికి ఏం సంబంధం ఉండదు
అవి మంచి కదా ఆరోగ్యానికి కొనుక్కోవాలి అలాంటివి వందకి వచ్చినా కొనుక్కోవాలి రెండు వందల వచ్ చ్చిన కొనుక్కో ల
ఉ
అలాంటి మంచి తింటేనే మంచి ఉంటాం మనం కూడా ఏ రోగం రాకుండా
ఏడ తింటాం ఏడు ఉంటాం ఏడ పోతాం
ఇప్పుడు చల్ల పడుతాందిగ ఇక నాలుగైతాంటే మాకు
ప్రశాంతంగా ఉన్నాదండి ఇప్పుడు
ఆ సల్లగా గాలోతంది ఎంతసేపు ద
నా నాకు కూడా అసల్కి మోషన్స్ ఇంగనిపిస్తన్దండి
మరి మధ్యాహ్నం తిన్నారా అండి అందరు బాబు తిన్నాడా
ఈ బాబు కూడా ఇగ మస్తు బక్కగయిండు మా తమ్మ దగ్గర నుంచి ఇంకోసరితొలనని నాకైతే మస్తు బాధ అనిపించింది
అయ్యో అవును బేంగ వడ్డడేమో
వాళ్లేమంటాల్లు బెంగ లేదు ఏం లేదు మంచిగా ఆడుకుంటాడు అనుకుంల్లు కానీ వాళ్ళకి లోపల లోపల ఉంటదండి మా అమ్మ చూసిపోయింది అట్లా ఇట్లా అని ఉంటది కానీ వాళ్ళు ఇగ పిల్లలు గదా చెప్పరు
అవును బేంగ వడ్డట్టున్నాడు అందుకే
ఉమ్ సరే అండి మరి
సరే అండి